హలో, హలో అండి. ఏం చేస్త బాగున్నామండి మీరు. బావున్నార.
బావున్నామండి. ఏం చేస్తున్నారు.
నేను ఇప్పుడు సడన్గ లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకొని చికెన్ తెచ్చుకున్నాను చికెన్ ఎలా చేయాలో నాకు తెలీదండి కొంచెం నాకు డీటెయిలింగ్ ఇస్తారా చికెన్ ఎలా చేయాలో చికెన్
ఆ ఇస్సానండి.
ఓకె చెప్పండండి.
ఫస్ట్ బౌల్లో చికెన్ ఏయండి.
అంటే విత్ స్కిన్ చికెన్ తెచ్చుకోవాలా విత్ తౌట్ స్కిన్ చికెన్ తెచ్చు కోలా అండి.
ఏమైందండి.
విత్ స్కిన్ చిక్ ఆ చికెన్ తెచ్చుకోలా వితౌట్ స్కిన్ చికెన్ తెచ్చు
మీకు ఇస్ బోన్లెస్ మీకు స్కిన్ని ఇష్ట అయితే ఒక రెండు మూడు స్కిన్ కూడ వేసుకోవచ్చండి బోన్స్ కూడ వేసుకోండి బాగుంటది. హలో
హా
మీరు ఫస్ట్ ఏంటి బౌల్లో చికెన్ ఏయండి. చికెన్ చికెన్ని బాగ్ కడగండి
ఓకే అండి అంటే ఏ వ హాట్ వాట్ వాటర్ తో నా చల్లటి వాటర్ తో అండి
చల్ల నీళ్ళతోనే కడగండి
ఓకే అండి
కడిగిన్తర్వాతకి మంచి అందులో పసుపు ధన్యాల పొడి
ఓకే అండి
ఇంకా కారం ఉప్పు ఇంకా అన్ని మసాలాలు వేసి మంచిగా మిక్స్ చేయండి
అంటే నాకు మసాలాలు తెలిదుండి ఏమేం మసాలాలు వేయ్యడి ఎట్లవే ఆ ఏమంట పండే
అదే అండి ఓకే మంట ఒక స్పూను కారం ఒక స్పూన్ ఉప్పు ఏమంటారు హాఫ్ స్పూన్
ఒక్క కేజీ చికెన్ దెచ్చుకుంటే ఒక్కొక్క స్పూనా లేకపో
ఏంటి ఒక కేజీయా అయితే ఒక కేజీ అయితే ఒక టూ స్పూన్స్ అట్లా ఇ్యండి
ఓకే అన్య
ఆ అన్నీ అంటే ఉప్పు కారం వేయండి ఇంకా ఇంకమ్మా ఏమంటారు ధనియాల పొడి కొంచెం యేయండి ఒక స్పూన్ యేయండి అని
చికెన్ మస చాలా
చికెన్ మసాలె ఇప్పుడు యేయకండి అది వండేటప్పు లాస్ట్ లో యేయండి
ఓకే చెప్పండింకా మీ ప్రొసీజర్
ఇంకా ఏమంటరు కొంచ ఏమంటూ పెరుగ వేయండి అన్న వేసి మంచిగా మిక్స్ చేయండి
ఓకే అండి మంచి కలపాలియా
మంచిగా కలపండి కలిపిన తరత ఏమంటరు కోస్సెపు పక్కన పెట్టండి ఒక హాఫ్ అన్ అవర్ క అర్ధ గంట వరకి
ఓకే అండి
పెట్టిన తర్వాతకి ఇంకా ఏమంటరు మళ్ళా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టండి
ఉ ఇదెందుకండి
కరీ చేయరా అండి అది జస్ట్ ఏంటి మసాలాలంతా అంత చికెన్ కి బట్టాలని అట్లా
ఓకే అండి
ఇప్పుడు మీరు ఏమంటారు స్టవ్ పైన పెట్టండి
ఓకే
స్టవ్ పను ఏంటో ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్
హ్మ్మ్
ఇంకేము అదే బిర్యానిి హకు కొన్ని ఉంటాయి కదండి చెక్క దాల్చిన చెక్క సాాజిరా అవన్నీయ్యండి అడి అవన్నీ మంచి మిక్స్ అయిన తర్వాతకి అల్లంల్లిగడ్డేయం్యడి
ఓకే
వేసిన తర్వాతకి మంచిగా మిక్స్ చేసి ఆనియన్స్
హ
అవి వెయ్యండి అవి వేసిన తర్వాతకి మంచిగా మీరు ఏమంటారు పసుపు ప్ప ఎలో ఏంటి ఉలిగాడ్ గద్దలలో పసిపోయండి మంచిగా మిక్స్ చేసి మీరి ఇప్పటి దాకా ఏంటి పక్కన పెట్టిన చికెన్ అ లేయంండి
ఓకే అండి
అల్ ఏేసి కొ ఏమన్ చికెన్ని ని కొంచెం ఉడకనివ్యండి
ఓకే అండి
తర్వాత దానిపైన మంచిగా మళ్ళీ మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే దానిపైన కారం ఉప్పు వయ్యండి మీరు ఏమంట వాటర్ ని దాని పైన పెట్టండి ఏంటి అబ్బ ఏమ ఆ గన్నె పనా పెట్టిన తర్వా కొంచెం ఆ పెట్టిన తర్వాత కొంచెం ఏమంటే వేడిగా అయితాయి ఆ నీళ్ళ అందులో వేసి మంచం మిక్స్ చేసి అట్లే పెట్టండి ఇంకా కొసేప్పట్టు వరకి పెట్టిన తర్వాతకి ఇంకా లాస్ట్ లో ధనియాల పొడి ఇంకా మసాలా అంటే చికెన్ మసాలా
ఓకే ఓకే అండి
అవి వేసిన తర్వాతకి ఇంకా పైన కొతిమీర వేయండి
ఆ
వన్ వేసి చికెన్ రెడీ అండి
అంతేనా అండి అంత సింపుల్ ప్రాసెసా మరి చైనాకి ఎందుకండి గంటలు గంటలు టైం వేస్ట్ అవుతందండి
అద అట్లా అవును కుక్కర్ లో చేయవచ్చు ఇంకా ఫాస్ట్ కుడు తది
అవునా అండి
ఫాస్ట్ కూడా అయిపోతుది
ఓకే ఇంకా చికెన్ రెసిపీస్ ఏమైనా చెప్పండి ఇంకా చాలా టైం ఉందండి
అవునా ఇంకెంత టైం ఉందండి
సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ ఉందండి వేరే రెసిపీస్ చెప్పండి నాకు
జస్ట్ త్రీ మినిట్స్ అయిపోయింద అండి అవు అవునా అండి ఇంకేం చేశారండి అండి మీరు
నేను యాక్చువల్ గా నేను ఎలా చేస్తాన అంటే నార్మల్ గా కనా లైక్ ఆ మ్యాగ్నెట్ ఏం చెయ్యను జస్ట్ నార్మల్ ఫ్రై ఎట్లా చేస్తా అంటే ఆ సేమ్ ఏమంటారు మీరు చెప్పినట్టే చికెన్ని ని మంచిగా వాష్ చేసి వేడినీళ్ళతో వచ్చే పట్ల పెట్టే న తర్వాత ఒక లైక్ ఒక ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ పోస్తా
హ
ఆయిల్ పోసి దాంట్లో కొంచెం పోపు పోపు గింజలు అన్నీ అన్ని వేసుకొని అప్పుడు అప్పుడే డైరెక్ట్ మసాలా వేస్తా ఏంటి అంటే అంటే దాంట్లో చెక్క పువ్వు ఇంకా బిర్యానీ పువ్వు సంథింగ్ అన్ని ఉంటాయి కదాండి
అవునండి
అవన్నీ అందులో వేసి మంచి ఆ పోపులోనే వేస్తాం
అవునా అండి
అది కొంచెం మంచిగా ఎక్కువ స్పైసీ ఉన్నంత పోయేసి నార్మల్ స్పైసీ స్టేజ్కి వస్త్ మంచిగా అప్పుడు పట్టుకు కుంటారు చికెన్కి అప్పుడు ఇంకా ఆనియన్స్ ఆ ఇంకా కరివేపాకు ఉల్లిగడ్డలు ఇంకా మనకు కావాల్సినవి అన్ని ఆపొపులో వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని కలుపు కోవాలి అలా రాగానే కొంచెం ఉడకగానే ఇంకా చికెన్ వేసేయాలి
హ్మ్
చికెన్ వేసి ఉంచ కొన్ని వాటర్ పోసి పసుపు ఎస్ వా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి అండి దా దంట్లో దాంట్లో వేసి కుక్ చేయండి కుక్ అమంటారు దాని మొత్తం కుక్ అయెంత వరకు దాన్ని మొత్తం ప్లేట్ తో కవర్ చేసి కు కుక్ అయిన తర్వాత అంటే చికెన్ ఉడికినాంక తర్వాత దాంట్లో అప్పుడు అది కొంచెం దగ్గరకి అయితాది వాటర్ వాటర్ ఉన్నాన్నా దగ్గరకి అయితాది అప్పుడు కారం మసాలా కారం ఉప్పు వేసి మంచిగా కలిపితే మంచిగా ఫ్రై అయితాదండి
బాగుంది కదండి మీరు చేసేది కూడా
అదే నేను ఇప్పుడే అనుకుంటున్నాను నిను చేసేది కూడా బానే ఉందండి
అవునండి మీరు చేసేది కూడా బాగుంది మళ్ళీ నాకెందుకు అడిగారండి
అంటే మీరు ఎలా ఏ స్టైల్ లో చేస్తారు అని అన్ని స్టైల్ చేయాలి రొటీన్గా ఒకటే తినాలి అంటే బోర్ వస్తాది అందుకని ఒక్కటేలా అందుక్ అందుకే మీ రెసిపీ కూడా అడిగానండి
అవునండి డిఫరెంట్ గా చేసుకుంటే బాగుంటది ఇప్పుడు ఒకేలా తింటే బాగోదు
అవునండి
అలాగే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా కూడా ట్రై చెయండి మంచిగా ఉంటాయి చికెన్ సిక్స్టీ ఫైవ్ అని అలాంటివన్నీ ట్రై చేయండి చికెన్ టిక్కా
అవును ట్రై చేస్తానండి నాక్ నాకు చికెన్ చికెన్తో లాలీపాప్స్ చేస్తారు చూడండి అది ఇష్టం అండి కానీ అది ఎలా చేయాలో తెలియదాండి అ మీకేమైనా తెలుసా
ఏం లేదండి సేమ్ ఇప్పుడు మీరు ఎట్లా అయితే చికెన్ మ్యాగ్నేట్ చేసుకుంటున్నారో అట్ అట్లే చేయాలి కానీ దానికి బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి
ఆ ఓకే
బోన్లెస్ చికెన్ తీసుకొని అది వాష్ చేసి ఇంకా అన్ని మసాలాలు ల ఇప్పటిదక మీకు చెప్పినట్టు మీరు ఒక ఏంటి కట్టెలాగా తీసుకు కోండి ఇప్పుడు మీరు వాటికి ఇస్తారు కదండి ఏంటి ఫుల్ రైస్ అది ఉంటది కదండీ అలాంటి పుల్లలు తెచ్చుకోండి అలాంటి పుల్ల వచ్చి దాని పైన ఇట్లా బాల్ షేప్ బెట్టి ట్టి పుల్ల అందులో పె ఎట్టండి అది లాలీపప్ అయితది
అంతేనా అండి
అవునండి
నేను చికెన్ లాలిప్ పాప్ అంటే ఓన్లీ చికెన్ లెగ్ పీసెస్ తో చికెన్ లెగ్స్ ఉంటాయి కదా అట్లాంటివి వేమో అనుకుంటున్నా
కాదండి అదే బోన్లెస్ చికెన్ తీసుకొని అట్లా చేయా డాలండి మళ్ళ మీ ఒక మంచి అది ఆ క్రిస్పీగా రావాలంటే ఆ బ్రెడ్ది కార్నర్ ఏమంటారు ఎడ్జెస్ ఉంటాయి చూడండి వాటిని మిక్సీ చేసి అందులో ఈ లాలీపాప్ ఉంట అందులో ఏమంటార లాలీపాప్ ఉంటది కదండి ఆ లాలీపాప్ ని మంచిగా దాంట్లో ఇట్లా వేసి దాని పైన ము మొత్త మా బ్రెడ్ దేస్తే మా మీకు క్రిస్పీ వస్తదండి మళ్ళీ మీరు ఇంతకు ముందుకి చికెన్ చేసుకునేటు టప్పుడు మ్యాగ్నేట్ లో మీరు పిండి వేయరండి. ఇట్లా మైదాం పిండి కార్న్ ఫ్లోర్ అలాంటివి వేస్తే
క్రిస్పీ క్రిస్పి వస్ ఓకే ఏమి సాసెస్ ఏమి వేయద్దా? సరే అది సాసెస్ వేస్తారు ఎక్కడ వేస్తారు అవి
సాసెస్ ఏమి వేయ్యరండి మీరు తినేటప్పుడు కిసాన్ ఏమన్ అంటరు టమాటో సాస్తో తింటే సరిపోతుందండి లేకుంటే మీరు గ్రీన్ ఆ
మయోనీస్ ఎలా చేస్తారో మీకు తెలుసా అండి
మయోనిస్ తెలిదండి మయోనిస్ ఆయితే ఎగ్గు తో నీ చేస్తారండి నాకు అది ఒక్కటే తెలిసు ఎగ్ తో న్ చేస్తారని
అరే మరి నాన్ వెజ్ వెజ్ వెజ్ వాల్ల కూడా మయోనిస్ ఉంటది వెజ్ మయోనిస్ అది ఎలా చేస్త
లేదండి మయోనిస్ ఎగ్ మొత్తం చేస్తార అని తెలుస అండి వెజ్ మయోనిస్ ఎప్పుడు వినలేదండి
నేను విన్నానండి
అవునా అండి
ఎందుకంటే నేను వెజిటేరియన్ అండి
అయ్యో అవునా అండి మరి ఎందుకండి ఇప్పుడు చికెన్లు అడుగుతున్నారు మీరు
బట్ వెజిటేరియన్ అని చెప్పానుకని నేను రెండు తింటానండి నాన్ వెజ్ తింటాను వెజ్ తింటాను
అవునా అండి నేను వెజ్ వెజిటేరియన్ అంటే ప్యూర్ వెజిటేరియన్ ఏమో అనుకున్నా అండి
మ మేం అలా ఏం కాదండి వ
హ
ఓకే అండి మరి సరే మరి
అప్ప ఎంద అండి
ఆ
సరే అండి
నాకు ఆ నేను మళ్ళీ చెప్తాను ఎలా వచ్చిందో టేస్ట్ మీకు కాల్ చేసి చెప్తాను బాయ్ అండి
ఓకే అండి బాయ్
కట్ చేయండి కొన్ని
ఓకే అండి